ఆ హా
ఆ హాయ్ హాయ్ బాగున్న బాగున్నారా మీరు
ఆ బాగున్నా మన్న తిన్నా
ఆ లేదు లేదు ఇంకా తినలేదు మీరు తిన్నారా
తినాలదు అంటే ఏ కింద ఎగబెట్టిల్న్నమాట
ఓకే ఓకే పోనీ ఆఫటర్నూన్ తిన్నారా
ఆ తిన్నమన్నా అంతే క్యాంటీన్ లా తిన్నె ఇది ఏం బాేగాని లైక్ కొంచెం ఏదో తినడానికి మా ఫ్రెండ్స్ ఇక కర్రీస్ తీసుకొచ్చాారు కాబట్టి బాగు మీకే కవి ఇష్టం అన్నా
ఆ కర్రీస్ అంటే టమాటో ఎగ్ ఇష్టం
ఆ
సమ్మర్ కదా తినాలి తినండి కరెక్ట్ టైంకి తినాలి
అవును లేకపోతే ఎక్కడైనా నీరాసం వచ్చి పడి పోచ్
అవునవును ఖచ్చితంగా తినాలి వాటర్ కూడా ఖచ్చితంగా త్రీ ఫోర్ లీటర్స్ తాగాలి
హ
దేని గురించి మాట్లాడతారు ఫుడ్డా
ఆ ఫుడ్ందన
ఓకే నకు ఫుడ్ గురించి అయితే ఓకే కదా
ఆ ఓకే అన్నా
ఏమి తింటారు ఎక్కువ మోస్ట్లీ అంటే ఫేవరెట్ ఫుడ్
అంటే కర్రీస్ లో అయితే చిన్న కాకరకాయ కాకరకాయ అండ్ ఆనియన్ కర్రీ ఇస్ట ఆనియన్ కర్రీ బాగుంటాది చాలా
ఏం ఏం కర్రీ ఇట్లా బయట ఫుడ్ ఏమన్నా తిన్ రా మనం
ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్డ
ఫస్ట్
ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే నూడిల్స్ కానీ వితౌట్ వెజిటబుల్స్ ఫాస్ట్ ఫుడ్ లో నూడిల్స్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆ ప్ట్ అయితే ఎక్కువ చికెన్ బిర్యానీ మెన్షన్ చేస్త అండ్ చికెన్ నూడిల్స్ మొత్తనికీ అయితే చికెన్ లేకపోతే అసలు ముద్ ముద్ద కూడా దిగదు అన్నమాట
మొత్తానికి నాన్ వెజ్ లవర్ అన్న మాట మీరు
ఆ
మనకి ఎమన్నా ప్రిపేర్ చేయడానికి వస్తు సాయని ది కుంటార ఇప్పుడు బిర్యానీ అయినా నూడిల్స్ అయినా
అంటే లైక్ ఎగ్ తో అయితే బాగా చేస్తానన్నా ఆమ్లెట్ వేసుకోవడం గాని ఎగ్ ప్రైడ్ రైస్ బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ తినగాని ఇంటికాడ అయితే చేస్ డ ఫ్రైడ్ రైస్ అంటూ ఏమైనా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు చాలా
ఓకే అవునా
వున మీ మీకేమైనా వచ్చా అన్న అంటే
అంటే నాకు పెద్దగా ఏం రాదు ఒక ఎగ్ ఆమ్లెట్ అయితే వచ్చు కొంచం ఇష్టం అన్నమాట ఎగ్ ఆమ్లెట్ చాలా సింపుల్ గా ఎలా వేసుకుంటా అంటే ఇప్పుడు ఒక బౌల్ తీస్ కుంటాను చిన్న బౌల్ తీసు తను దాంట్లో ఎగ్ ఏమంటారు దాన్ని పగల కొట్టి అందులో వేసుకొని లైట్గా సాల్ట్ ఇంకా పసుపు అల్లం ఇంకా కొంచెం నాకు తగినంత కారం ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం మ చాలా వేసుకుంటాను లైట్గా కొరి అండర్ వేసుకుంటాను పైన పైన సో ఇదంతా వేసుకున్న తర్వాత దాన్ని చాలా మిక్స్ చేస్తాను అనమాట ఆ బౌ లో స్పూన్ తీసుకొని చాలా చాలా కలిపేసుకొని ఇంకా ఈ కలిపేసుకుని దాన్ని పక్క పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇంకా కడాయి తీసుకుంటాను కడాయి తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయిలో కొంచెం హీట్ అయిన తర్వాత గ్యాస్ మీద పెట్ట దాని తర్వాత హీట్అయినాంక కంచెం ఆయిల్ వేసుకుంటాను దానికి ఎంత కావాలో మనకు కొంచెం ఐడియా ఉంటాది కదా సో మరీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాకుంటే కొంచెం హెల్తీ గానే కొంచెం తక్కువ నే వేసుకుంటా అనమాట అలా వేసుకొని కొంచెం హిట్ అయిన తర్వాత అలా కొన్ని లైట్ గా ఫస్ట్ కట్ చేసుకుంటానా ఆనియన్స్ పెద్ద ఎక్కువ కాదు కొన్ని లైట్ గా చిన్నది తీసుకొని కట్ చేసుకొని ఆనియ ొని కొంచెం ఎరగానాక ఇంకా అందులో ఈ ఆమ్లెట్ మనం కలిపి పక్కన పెట్టుకున్న లేసుకుంటా అనమాట వసుకొని దాని హ్యాండిల్ తో పట్టుకొని కడాయిని కొంచెం అటు ఇటు ఒక రౌండ్ షేప్ వచ్చే వరకు నాకు ఎలా అయితే కావో అలా షేప్ తీసుకొచ్చుకుంట
అంటే డిజైన్ తీసుకుంటంది అన్నమాట
కొంచెం తినడంలో ఇట్లా డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నా వరకు అయితే ఎందుకంటే అలా నచ్చ న చాలి కదా మనం చేసుకున్నది కొంచెం నచ్చుతుది కానీ కొంచం చూసే వాళ్ళకి ఇప్పుడు మనం వ అంటే పక్క చూసినా ఓకే బాగానే ఉంది అని ఫీల్ రావాలి కావాలనిపి ది పక్కడు గురించి అవసం లేదానికి కొనిక నాకు అనిపిస్తుంది అట్లా
నేను కూడా చేస్తా కాకపోతే జస్ట్ అంటే ఇలాంటి వెజిటబుల్స్ అయితే వేసుకున్నాం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని సీదా ఇగ ఎగ్ కలుపుకునేటప్పుడు చిల్లీ పౌడర్ దాంట్లో స్పైసీ చేసుకుంటానును
ఆహా పైసి కావాలా మనకి
సి బాగా అలవాటు అన్న మాట
అ అంత స్పైసీ కూడా ఎక్కువ తినదు కదా
ఏదే బట్ అంటే చాలా లు కలస్త ఇప్పుడు హాస్ట లో ఉంండి ఒక అప్పుడు ఎడ్యుకేషన్ టైమ్ లో అలవాటు అయిపోయింది జస్ట్ ఉత్తి కారం నూనె అంతే
అంటే ఓకే దానివల్ల ఏంటంటే అల్సర్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంది కొంచెం తగ్గడానికి ట్రై చేసుకోండి పర్లేదు ఇప్పుడు మీ ఏజ్డే కాట్టి మీరు ఏ తన్నా నడుస్తుంది కాకపోతే ఫ్యూర్ చాల ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందో సరే చెప్పేసేయండి
అయితే దాని త ఇగా మామూలుగా చేసుకుంటుంటా లేదు కాదు అంటే మిరపకాయలు ఇంకా వేసుకుంటా
ఆహా అవునా
అంటే డి కొంచెం మంచిగాపి ఏదైనా నగు తగ్గట్టు అనిపియాలి ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేం కానీ ఎక్కువ మంటగా ఉంటే మనం ఓకే నార్మల్గా ఏదో ఒకటి ఉప్పు వేసుకొని తినొచ్చు కాని ఉప్పు ఎక్కువ అయితే తినలేం కదా
లే తినలేం తినలేం కావాలంటే మళ్ళీ అడిషనల్ గా మనం యాడ్ చేసు ఎక్వల్ అవుాం కానీ మళ్ళ అదిక్కువయితే అది ఎటు కాకుండా అయిపోతుంది వేస్ట్ అయిపోతు అంతా కష్టపడి మీరు చేసుకొని ఇష్టంగా
మాక్సిమం అయితే నేను చేసినప్పుడు ఎలాంటి అప్పుడు తప్పు కాదు బట్ ఒకసారి ఆయిల్ బాగా వేసేసిన అనమాట
అంతేలేండి ప్ర ప్రాక్టీస్ మేట్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇక కొన్ని కొన్నిసార్లు అలా ట్రై చేయాలి
ఓకే బ్రో పెర్ఫెక్ట్ చేసుకుంటా నేనయితే
హ్మ్మ్
ఎప్పుడూ పర్ఫెక్ట్ ఒక్కోసారి నేనే మా ఇంట్లో నచ్చినప్పుడు ఎగ్ కర్రీ మాక్సిమం చే సుకుంటా ఎందుకంటే ఎగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎగ్ అది మ్యాక్సిమం చేసు ఉంటా తర్వాత ఫైవ్ డేస్ ఒకడే ఇప్పుడు ఒకసారి తి తినాలనుకుంటే మాత్రం పక్క లాస్ట్ లో నిమ్ మకాయ మాత్రం అసలు పిండకుండా అయితే ఉండ మినిమం టేస్ట్ రావాలి కదా
అవునవును
బాగా చేసుకుంటా అన్నమాట లైక్ కొంచెం ఎక్కువ అన్నం వండుకొంట ఎందుకంటే మళ్ళా చేసుకోవాలంటే మళ్ళా ప్రాసెస్ టైమ్ చాలా పడుతాది కదా
అవునవును కానీ సమ్మర్ లో ఎక్కువ వండితే కొంచెం పాడైపోతది కదా
ఆ అంటే లైక్ హెల్త్ ఇష్యూ బాగా వస్తుంది అనమాట సమ్మర్ కాబట్టి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటే ఉ నిజం పడిపోయిందిండి ఓపిక లేనట్టు అనిపిస్తా ఉంట మాట
అవునవును కుదిరితే ఈ ఫ్రూట్స్ ఏమైన్నా తినడానికి ట్రై చేయండి మరి ఆయిల్ ఫుడ్ ఈ ఫ్రైస్ ఈ ఇప్పుడు ఏం చెప్పారు స్పైసెస్ అట్లాంటివి కాకుండా కొంచెం కొంచెం అలా కూరగాయలు కొంచెం పచి పచ్చిగానే వండుకొని తినండి అవి చాలా మంచిది కదా హెల్త్ కి కుదిరితే
అంటే హాస్టల్ కదా ఇటు అటు ఇటు కాకుండా ఉంట ఉండదు కాబట్టి ఏదో అడ్జస్ట్ చేసుకుంటూ ఇక మాకు నచ్చిన రూ కొన్ని బయట ఫ్రూట్స్ అవి తింటూ ఉంటాం
పోనీ మీరు బయటికి వెళ్ళి ఏమన్నా త తినాలి ఇప్పుడు ఏమైన్నా తినేటప్పుడు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసమే పోతారు అనుకోండి దానికి బదులు ఏమన్నా అదే కాస్ట్ లో ఏమన్నా హెల్దీ ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే తినండి అని చెప్తున్నాను
ఏమి వద్దు అంటే ఈ మధ్యలో వాటర్ క్యాన్ తీసుకుందాం అనుకునం బట్ ఆ టైం కి అవి కొన్ని బాల అన్నమాట ఆ టైమ్కి బట్ ఈసారి పక్క తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినేయాలి మాక్సిమం జ్యూస్ చేసుకోవడానికి చూ
అవును చాల చాలా బాగుంటది చూసా అవును అవును ఫీల్ ఉంటది చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుది నీకు ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది ఇంకా అన్ని నీకు టైమ్ ఇవన్నీ సేవ్ అయిపోతా అనమాట తినడానికి తాగడానికి చాలా తేడా ఉంటది
అవును తినే కొద్ద్దీ మనం ఇక తినే దాంట్లో కూడా మన ఎనర్జీ వేస్ట్ అయితూనే ఉంటది మ్యాక్సిమం దానికైతే ద కట్టు మనకు తగ్గట్టు నోట్లో పోయటట్టు అ కట్ చేసుకోవడం దానికి మళ్ళా వాట కింద పో ఎలాగో అ తినేటప్పుడు మళ్ళా కాలితే మళ్ళా దాని కింద పడేటప్పుడు దాన్ని క్లీన్ చేయడం అవన్నీ టైం వేస్ట్
కొంచెం కింద పోవడం కూడా వ వేస్ట్ అయిపోయింది అనే ఫీల్ వస్తుంది మనం అంత ప్రైజ్ పెట్టి కొనుకున్నప్పుడు పోగొట్టుకోకూడదు కదా
ఆ అదే చప్పడాక జ్యూస్ తీసుకొని తాగేస్తే పని అయిపోతంది దానికి సమ్మర్ లో ఒక్క తాగినట్టు డి ది అమ్మా ఓకే ఎనర్జీ వచ్చింది కొంచెం బాగా నాలుగకి బాగుంటందిది కడుపులో కూడా కోల్గా బాగుంటది వెడికి
అవునవును
మీరేం తింటారుతో మరి ఎక్కువ
ఆ నేను ఇలానే నాకు చాలా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అనమాట జూ జ్యూసే ఇష్టం ఎస్పెషల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు టైం ఇవన్నీ సేవ్ అయితే ఇంకా చాలా ఫీల్ ఉంటది అన్నమాట అది తింటే అంత ఫీల్ ఏమి ఉండదు నాకైతే అ తాగుతేనే చాలా బాగా అనిపిస్తది నేను మ్యాష్ ఓ టూ డేస్కి ఒకసార అయినా తినడానికి తాగడానికి ట్రై చేస్తాను బయట నేను అంత పెద్ద కాయ కొనుకోలేను అనుకున్నప్పుడు కొంచెం డబ్బులు ఉంటే బయట బయట అమ్ముతరు కదా జ్యూస్ అక్కడికి వెళ్ళ అయిన తాగుతాను నేను చాలా బా అనిపిస్తది ఈ ఎండకి వామ్మో చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాం కాబట్టి తాగాల అనిపిస్తది ఖచ్చితంగా కొంచెం అళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తానమాట
మరి ఎర్లీ మార్నింగ్ ఏమి తింటారు బ్రో
టిఫెన్ ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం నాకు ఆ తిన్నపాటి నుంచి అలవాటు అయిపోయింది ఇడ్లీ సాంబార్ ఆ ఇడ్లీ ఒక్కటి తినలంటే తినబుద్ధి అవ్వదు మళ్ళీ నాకు సాంబార్ ఉండాల అనిపిస్తది స్పూన్ అల ఏసుకొని అట్ల తినడం ఇష్టం అనమాట
అవున
మీకల ఏమన ఇష్టం ఉందా
నాకైతే మాక్సిమం దోశ అనేది చాలా ఇష్టం ఫస్ట్ దోశ సెకండ్ బొండా దోశ అంటే మాత్రం ఎగ్జాక్ట్ గా దాని మీద కారం అయితే బరబర్ ఉంటది లాస్ట్ దోశ మాత్రం ఎగ్ దోషనే ఉండాలి లేకపోతే అసలు ఆపను గుడా అంతవరకు అట్టే వేస్తూ ఉండాలి లేదా నా కడుపు నిండేలగ చూడాలి లాస్ట్ ఎక్ దోశ బరాబర్ ఉంటాది నాకైతే
మీరేమన ప్రిపేర్ చేస్తార లేకపోతే బయట తెచ్చు కోడమేన
అంటే ఇంట్లో అయితే జరిగదిన ఇక్కడ ఇప్పుడు హాస్టల్ కద
ఓ ఇంగ తప్పదు ఇంగ వాళ్ళు ఏం పెడితే అది తినడమే లేటు అవును అవును
కానీ చేపించుకోచ్చు గానీ మరి ఎందుకు లే అనిపిస్తాది ఒక్కోసారి
ఆ అంటే కనీసం ఒక్కసారన చెపిచుకోండి ట్రై చేసుకోండి మీకు ఇష్టం అన్నారు కదా
నెక్స్ట్ మంత్ ఇగ ఇంటికెళ్త కదా మాక్సిమం మల్ల ఇగ దోశ మొత్తం ఒక రౌండ్ యేసుకు
ఇంగ మీకు కావాల్సినంత అప్పుడే తినేసైండి మళ్ళీ
అట్లే పెడతరు గానీ ఈ దోశలు వేరు ఇంటికాడ ఉండే దోశలు వేరు కదా అక్కడ మనకి నచ్చినట్టు దానికి ఫ్లేవర్ తగ్గట్టు కొంచెం కారం కారం మేపించుకొని తినచ్చు
ఓకే సరే బ్రో మరి
అ ఓకే బ్రో మరి నేన ఇంకో కాలు మాట్లాడుకుంటా
ఓకే